ఆశ అక్క
అక్క చెప్పండి అక్క బాగున్నార
క మీరు బాగున్నారా
ఆ బాగున్నాం అక్క
ఆ ఏమన్నా వినపడతాంద శబ్దం అల ఏమన్నా ఏం లేదు కదక్క
లేదక్కా
ఆ ఏం చేస్తున్నారు అక్క
ఏం లే అక్క ఇప్పుడు ఊరికినే కూర్చున్న
ఆ బాబు వాళ్ళు బాగున్నార అక్క
అక్కా
బాబు బాన్నాడ
ఆ బాన్నడు అక్క
ఆ ఏం చేస్తున్నారక్క మా ఇన్స్ టూ చదువుకుంటన్న కాలేజీ అయిపోయింది
ఆ
ఆ
అవునా మ్యారేజ్ అయి ఇద్దరు పిల్లలున్నారక్క
ఆ అదే అక్క చెప్పారు కదా
హా హా
ఉ హు ఆ తిన్నా నక్క ఈవినింగ్ స్నాక్స్ ఏమి తిన్లేదు తినాలనుకున్నాను కొద్ది సేపు ఉంటే బయటికి ఎళ్ళాలక్క
ఆ
మీరేమన్న తిన్నరక్క ఇక్కడ దగ్గరల్లో గో ఇక్కడ దగ్గరల్లో గోబీ పానీపూరి ఎగ్ రైస్ ఇలాంటివన్నీ వుంటాయి అక్క మ్యాగీ
ఆ మీకేమేలక్క మా కల్ల మాకల్ల అస్సలు ఏం అట్లటి ఎం లేవు
అసలూ మన స అక్కడైతే చాలా అసలు తక్కువక్క తక్కువా రే ఏటు వర్త్ ఎక్కువ
ఆ
బావుంటది ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ వర్త్ తక్కువ అసలు ఏం బావుండదు అసలు క ఊమ్ అంటే కాస్ట్ ఎక్ కువా అది ఆ తక్కువనే ఇస్తారు
ఆయిల్ ఫుడ్ ఎక్కువన
ఆ ఎక్కువక్క నేన్ తినేదే ఆయిల్ ఫుడ్ ఎక్కువక్క
ఆ
దేంతైన అంతే ఆయిల్ ఆ ఎందుక కట్ల అలువాటైపోయింది దేంట్లైన రసంల అయిన పప్పులైన పై పైన ఆయిల్ ఉండాల్ల అహ అట్లుంటేనే హే ఎందు అహా థి అదే అక్కా ఆయిలు పైన తేలుతా ఉంటేనే మనం తినేది లేకుంటే తిననక్కా
ఆరోగ్యానికి మంచిది గాదు గద
అహ్ నిజమే అక్క మీరెట్ల ఏసుకుంటారక్క
నేనూ కొ అట్లే ఏస్సంటీ కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు
ఆహా
ఇంక మానుకున్న పిల్లోలంతా ఇంక వాళ్ళకి దగ్గొస్తే బాగుండది గదా హాస్పిటల్కి ఎల్లాలి అయితే
ఆహా ఏదైనా ఫస్ట్ ఏదైన ఫస్ట్ వంటలు చేసేటప్పుడు ఫస్ట్ చూసేది ఆయిల్ ఉందా లేదా బాగు కన్పస్తందా లేదా అని జూస్తానక్క
ఆ
ఆ అదీ ఉందంటే పర్వాలె ఇంగ
చికెన్ తింటార మీరు
ఆ లేదక్కా అస్సల్ తినను అక్క చికెన్ తినను మటన్ తినను ఫిష్ష్ తినను ఎగ్గ్ ఇంకా ఫ్రై అయితే తింటా కర్రీ అయితే ఎప్పుడో ఒకసారి రైస్లో తినా చపాతి పూరి అలా దింటానక్క
మా ఇంట్లో ఈరోజూ మీరంట్రే గుడ్డూ
ఆ ఆ అవునక్కా
మేమ్ గుడ్డే చేసినాం ఈరోజు గుడ్డూ జొన్న రొట్టే
మీరూ ఎక్కువ మంటగ జేస్తర అక్క అక్కడా లె లేదా
అర్థం గాలే
ఎక్కువ మంట చేస్తారా కారంగా
అహా లేదక్క మా ఇంట్లో అయితే మేం ఆహా మా ఇంట్లో అయితే మేమ్ తక్కువే దింటాము
ఆహా ఆన్లైన్
ఇంక మా పుట్టింట్లోలయితే తింటారు అక్క బానే కారం
మనం ఎప్పుడు కారమే అక్క కారం లేంది అస్సలు ఉండలేం అసలు పికిల్స్ లై తే నేను ఎప్పుడైనా కొనుక్కున్నప్పుడు ఫస్ట్ ఎపిచుకున్నాక పైన ఆయిల్ ఏపీచుకున్ దెక్కువ
ఆయిల్ తింటే మంచిగా
ఆయిల్ చూస్తానే ఎందుకో చ అల అంటే ఇది తినాలా తినాలా అనిపిస్తు అది లేకోకునానికి ఇది బాగోదేమో అనిపిస్తది నాకి
అవునా అట్లయితే జ్యూస్ అనే ఏమన్నా ఆయిల్ తాగార మీరు
అట్లా అట్లా దాగన్లేండి అక్క మరి తెలుసు తెలుసు గాదాండక్క ఆ
మీ అమ్మ నాన్న బాగున్నారా
ఆ బాగున్నారక్క
మీకు సిస్టర్స్ ఏమన్నా
ఆ ఉన్నారు అక్క ఒక సిస్టర్ ఒక బ్రదర్ అక్క అక్కకి మ్యారేజ్ అయిపేయింది తమ్ముడు చిన్నపిల్లడక్క
ఆ
థర్టీన్ ఇయర్ ఫోర్టీన్ ఇయర్స్ పడ్డయి
ఆ మంచిగా అతను చదువుకుంటాడా
చదుకుంట ఆడక్క
ఇ పొద్దు ఏం తిన్నారు మీరు
ఆ ఆఫీస్లో అయితే ఆఫీస్లో అయితే రైస్ ఆలూ కర్రీ చపాతి ఫ్రూట్ సలాడు పికిలు ఆ నెక్స్ట్ రసమో ఆ నెక్స్ట్ కర్రీ గుగ్గుల కర్రీ ఉంటది కదక్క అల్సంద గుగ్గుల చిన్న గూగ్గుల్ అల్సంద గూగ్గుల్ కాదు ఉ పెడుతార అక్క ఫుడ్ బాగుంటది ఆఫీస్లో అదిచ్చి ఎగ్ ఎగ్ కర్రీ ఎగ్ తి నని వాళ్ళకి బనాన ఇచ్చారు అక్క మజ్జిగ
ఆ
హ
అన్ని ఐటమ్స్ కవర్ చేసేది ఊరికే టేస్ట్ చేస్తా బాగుంటే తింటా లేకుంటే పడేస్తా
ఆహా
ఆ
బాగుంటేనే తింటాం లేకుంటే తినం
క్క
మా ఆయన కూడా అంతే నన్ను తిట్టి తిట్టేస్తాడు ఏదైనా మంచి మంచిగా టేస్ట్ ఉంటేనే తింటావు లేకుంటే అస్సలు తినవు కదా అని తిడుతాడు
ఆ అంతే కదండి అక్క మరి బాగాలేకపోయినాం నా వల్ల తినడం అస్సలు కాదు అంటే తింటారు మా అక్క అయితే ఫుడ్ విలువ తెలుస్తది కాబట్టి వాళ్ళకు కొంచెం మ్యారేజ్ అయినాక మా మా కొంతమందికి మ్యారేజ్ అయినాక మ్యారేజ్ కంటే ముందు ఎలా ఉన్నారో తెలుస్తది మ్యారేజ్ అయిపోయినాక ముందు ఎలా మారలా తెలుస్తది కాబట్టి మాక్క ఆ
సరే అక్క మరి ఉండనా
ఆ సరే అక్క
ఉన్న